సిగ్నల్ ఆహ్ అయిపోయింది పంపించినా కూడా మామయ్య కి.
పంపించినవ.
సిగ్నలు. కరెక్ట్గా లేదు వాన తగ్గిందిగాని.
సిగ్నల్ లేకనో లేకపోతే ఏమో గాని. ఇగ ఇంటర్నెట్ కనెక్షన్ లేదను.
బియ్యం పెడుతున్న తగ్గింది అటుపోయింది మీ సైడ్ పోయింది.
ఆహ్ అవునా.
సాడవుడి ఉంటుంది.
అవును ఇటు ఊరుముతుంది అక్క.
ఇటు సైడ్ కాదు ఇటు.
రాటా.
ఆహ్ మీ అమ్మగాదు ఆహ్ వత్తది కావచ్చు. మీ అమ్మగారేలే సరే.
ఉమ్ ఇక ములుగులో పడ్డదనింటే అటు పడుతనే ఉంటది.
ఆహ్ ఇట్ నున్నాడు అటు పోయింది కదా వాన.
ఆహ్.
కొటింది పావు గంట ఇరవై నిమిషాలు అర్ధగంట కొట్టింది. బయట అయితే చల్ల ఉన్నది గట్టిగా పొయి ఇసురు దాం. గోడల మొత్తం తడిసినవి నావి.
ఇంకేం నీళ్ళు పెట్టకుండా అయ్యింది.
కొన్ని నీళ్ళు పట్టినాం సాయంత్రం పట్టినాం గానీ. మళ్ళా రేపు కొంచెం లేటుగా పడితే అయిపోతది పది గంటలకు పదకొండు గంటలకు.
ఆహ్ లైటుగ పట్టిన ఏం కాదు ఇగ.
ఆహ్ కొంచెం తడి తడిగనే ఉంటయ్. ఇగ మేం కొంచెం అక్కలు ముక్కలు పట్టినం గానీ వాన పడితే పూర్తిగ తడుతయ్ గదన్న ఆశ. అవి పైకున్నయ్ కదా. కొంచెం పట్టడం కష్టం.
ఇగ వర్షాకాలమే కాబట్టి కొంచెం అయినా ఇంకా. ఎన్ని డేస్ అక్క వాటర్ పట్టడం
ఇగ బిల్ పడేదాక పట్టి స్లాబ్ పడేదాక పడతే పట్టాల్సిందే కంపల్సరీ
స్లాబ్ పడేదాకా పట్టాలనా ఉహు ఇంకా ఇరవై రోజులు అయితది కావచ్చు ఈ లోపు వర్షాలే పడతాయిలే ఇగ స్టార్ట్ అయితాంది కదా అక్క ఇగ
మీకైతుందా
వర్షమా ఆ
అ
లేదు మెరుతాంది మెరుతాంది కదా స్టార్ట్ అయితనే ఉంది ఇటు వర్షం పడే సూచనలు ఏం కనిపించట్లేదు
పడితే మంచిగుండు ఎంత బాగా ఎండున్నది ఇంగ ఆడ
ఎండ బాగానే ఉన్నది అక్క వర్షం పడితే మంచిగనే ఉండదు గానీ ఎక్కడ మెరుత్త ఉన్నది
పడతదిలే అనుకుంటానా నేను
హు హు హు అనుకుంటానావా ఏమో పడ్ తే పడొచ్చు చెప్పలేం ఉరుములైతే ఉరుముతాన్నాయ్ మెరుతాంది
అయిందా మీ వంట
అయింది అక్క
ఆకలయితాందిరా మా పొద్దుగాల తిన్న కొంచం అంతా
అయ్యో మధ్యాహ్నం తిన్లే ఆహా మీరు తినడమే లేట్గా తిన్న గద
ఆ తినడమే లేట్గా తిన్నా అది కూడా కొంచమే తిన్నా బాగా తినలే
ఆ
పోను లేకుండా ఉండ కొంచమే తిన్న మళ్ళీ వండినా గాని పండినంక తినలే ఇగ
ఆ పనులలో పడి తిన్లే
ఆ చెల్లపిల్లలు ఉండే ఇడా వాళ్ళు తిన్నరు అమ్మ వాళ్ళు లేకుండె ఉండే కదా ఇవాళ నేనే చూసుకున్నా
ఆహా హా
ఉమ్ అభ్య చదివిన ఎక్కదు పిల్లలు ఉండే ఉన్నారు ఇడన్నే పోతారు కావచ్చు రేపు పోతరు
ఇంగా స్కూల్స్ స్టార్ట్ అయితానయ్ కదా వాళ్ళకి కూడా
ఉమ్ రేపు పోతారట
అహం
ఇవాళనే పోయేది ఉండే గాని వీళ్లు అట్టు పోతారు అని ఇక హడావిడి హడావిడి అయితదని ఆపేరు
ఆ అ
మరి అక్క రాలేదా
వాళ్ళు వచ్చి ఒక్కో రోజు అఫీషల్గా ఉండిపోతారు కంటే
ఉండారు
ఇడుంటే పని ఎక్కువవుతుందిని పోతుంది పెద్దది అయితే తప్పించుకుంటది
ఏం పని
ఈ ఇంట్ల ప నా పని పనిక్కడు ఉంటె ఎక్కువ పోయితదరా
పిల్లలా
ఊడు చూడు అక్కడ ఒక్కటే రూలా క ఇంతంత అండుకుంటది తింటది ఆ ఊరు సల్లుడు వాళ్ళ అతే ఊరు సెల్తది
ఆ
అయిపోతుది ఇనేమో ఇంటి చుట్టూ ఉచూడనా ఊరుసలడుకు బాగా టైమ్ పడుతది
ఎట్లనైనా అత్తయ్య ఊడ్చుకుంటది కదా
కున్నా గాని పని బాగా అవుతుంది ఇడ అంటది
ఆ
ఇక పని బాగాయితుది అని అంటే ఇక పిల్లలు ఉంటారు ఆ మంది ఎక్కువ ఉంటాం కాబట్టి కొంచెం పని ఎక్కువైతది
ఎక్కువైతు ఇక చిన్నదిత్తన అయితే పోచ్చడు పని చేస్తుది అమ్మకి పనే దాకా నియదు
ఇది నువ్వ అయితే ఏళ ఏదు పంద నా లెక్కకు రాదు ఏం చేసినా నీ నీ పని నీకే సరిపోతుది
పండగలయినా ఏమైనా నీ పని నీకే సరిపోతుంది వచ్చు కదా అక్క
నా పని నాకే సార్పోతవి దినవన్ విల్తారు
పొయ్యి చేసే అంత ఉండది కదా
ఏ పో నిమ్ వయసారికి దవన బోల్దు అంతంద అనీకో కడుగుతా బట్టలు పిండుతానుకొ జడిస్తా లేకుంటే ఎండేత్త చిన్న చిన్న పనులు చేస్తా ప్పు సాయంత్రం పూట ఊడుస్తా
ఆ
కాని ఇ ఇట్లా చిన్న చిన్న ఒ ఈ అమ్మ అసలే పేషెంట్ అయితే ఏంట ఇంట్లో మొత్తం పనిదయ్య చెశోత్తా ఇగ అట్లా చెత్త మాగ కానీ ఎంత చేేసినా శేషిన పేరుండదలే
ఉంటదయ్యా ఒక్కరు కాబట్టి ఉండదు
ఉండదు డబ్బులు ఖర్చు పెట్టుకున్న ఖర్చు పెట్టుకున్న పేరు కూడా ఉండదు
ఆ
అయినా లేకున్నా మంచిదే అనుకుంటా ఇగ ఎందుకంటే కొంచెం కళ్ళ ముందట ఉన్నారు చాలత అనుకుంటా ఇ
అంటే ఇ కొంచెం మరీ నూఉన్నావ్ అనే డైర్యం కూడా ఉంటుది కదా వా అల్ల కూడాడా
వాళ్ళలకు ఆ చెల్లెళలకు ఉంటది వీళ్ళకు ఉంటది ఏమైనా ఆ
కానీ ఏమైనా కూడా అది నీ మీదనే పడుతుంది బర్డెన్ అనేది
వడన్ పడతది ఫస్ట్ ఫోను నాకు చేసిన అన్నిీ ప్రతిద ఎప్పుడు చెప్తారు మాకు
ఆ
కానీ నేను చెప్పింది తనుోడు మా నాన్న
ఆ
ఇం తె చెప్పింది వినాడు నం గోప్పడుతా ఆంట మామయ్య నను చెప్తేంటాడు నువ్్వెందుకున్నావని
ఆ అంది
హో మస్తా అంట అప్పుడు కొంచం పెద్ద పెరుగితే పెద్ద వయసు అయితే జదాస్తా వంట్రద కూడా అది ఎత్తడిగా
ఈక అంతే ఈక వాళ్ళ ఏద అన్కుంటు అదే అలంద అన్కుంట్ర కుందరు అయితే
ఉమ్ఆ ఏ ఏం చెప్తారా హాస్పిటల్ల్లోకి ఇట్లా చూించాలి అట్లా చూించాలి అని చెప్తా ఏం చెప్తా అమ్మ గురించే లొల్లిల్ల అయ్యేది మాకు
అది కామన్ అది
ఆ నేను తీసుకపోతా అంటే ఆయన వద్ద అంటాడు తీసుకపోతా అంటే ఆయన వద్దంటాడు ఇక లాస్ట్ పెట్టేయలేక మొత్తానికి వదిలిపెట్టి డి ఇ నాకే ఇక తిరిగి తిరిగి తిరిగి తిరిగి ఇప్పుడు కొంచెం బాగా చేసిన
ఆ ఇ మనకు ఏ అంటే కవర్ అయితారు కదా అని అని అనుకో అనుకుంట్ర ఇక వాళ్ళు ఏమనుకుంట్ర ఇక
ఏమనుకోం కాదు ఏం కాదు ఆమెకు ఏమవుతుంది అంటాడు
ఆదే కవర్ అయితారు కదా కవన్ అయితారు కదా మందులు వాడతారు కదా అని వాళ్ళు నిమ్మలాంగా ఉంటారు మనక ఏమనిపిద మనకి ఏదో అది ఏదో ఉంటారు అక్కదీగ ఏమో పోవాలి చూపించుకోవాలి మంచిగా కావాలి అనేది మనకుంటేది తాపత్రయం
అయితే చిన్నది బై ప పెద్దగయితే అది పెద్దగా అనాక మనం ఏ ఎక్కడ తిరిగిన
ఏవిదంతెఇ అట్లాగా ఆవద్దు అని చెప్పేసి ఏ
కొంచెం ముందగా చంచుకుంటే కొంచెం ఖర్చుతన అయిపోతది తొందరగా కోలుకుంటది కదా బాగా పేషెంట్ కాకుండా అయితంది కదా అని నా ఆలోచన గట్లా
అంతే బాగా పేషెంట్ అట్లా అయితే ఎట్లుంటది మళ్ళీ తొందర అయితే ఎవరు గారు అని
అమ్ పెట్టుకున్నాడు మా ఖర్చు డబ్బులను చెప్తా అని తిన్నాడు పెట్టుకున్నాడు కాని ఇక లాస్ట్ కు కోప్పడ్డాడు
ఇక పెట్టుకోవాలి కదా
పడ్డాడు నువ్వు ఏవటి నేను అప్పల పాలు అయ్యాను అని కోప్పడ్డాడు నను
ఇక నువ్వు చేసింది ఏమిండదు హాస్పిటల్ తీసుకువెళ్లి పోవాలి అని చెప్పి చెప్పిన్నావ్ ఇక ఇం కే ఎవరి చెప్తురు మరి ఇగ
ఆయన పెట్టుకునేదే కాక నీయి కూడా పెట్టుకొని ఉడగొట్టుకున్నా తెలుసా ఇంకా మీ అన్నయ్య తెలవదు
ఆ
నేను పెట్టుకున్నా అయితే లెక్కలేదు పత్రం లేదు
ఆ
వాళ్ళు ఇచ్చ వాళ్ళు నడపలే లేదులే కాని చిన్నది ఒక పదివేలు ఇచ్చింది అవి అయితే ఇప్పటికి గుర్తు చేస్తాడు
ఇచ్చిందని
ఆ నేను పెట్టుకున్నా గనక ఇచ్చిన దానికి పెట్టుకున్న దానికి తేడా ఉంటది కదా
రానా
నాకు ఈ ఉన్నాయి
ఏ అంతేగా అదే ఒక్కిరులుంటే అంతే ఇక దేనికి అంత పట్టింపు ఉండదు
హమ్ ఓకే
ఓకే